ఆ వినబడిస్తుందా ఆ ఇంచ సన్నా
నిన్న కలిగా ఉన్న బోర్ కొడుతా ఉంది ఈ
నేను ఇప్పుడే బట్టలు సర్ది పెడుతున్నా
హ ఏమి ఇప్పుడు ఎక్కడ పోయింటి
అంటే ఇంకా పోవాలి అదే బ్యాగ్ లో వచ్చేసి అన్ని బట్టలు సర్ది పెడుతున్న పెళ్ళికి పోవాలని సే అ
మా బావది పెళ్ళి ఉందా అందుకు
హు
భోజనాలు పెట్టిస్తుంది వస్తే ఆడకేనా వస్తామేము
ఆ నీకు అన్నం అంటే బాగా ఇష్టమేమో కదా ఫుడ్డి కదా నువ్వు
స
మీ ఇంట్లో పెళ్ళిళ్ళు బా చేస్తారా
ఉ బాగా చేస్తారు మేమైతే ఐదు రోజుల పెళ్లిళ్లు చేస్తాం పసుపు దచడం ఫస్ట్ వచ్చి గంగమ్మ పూజ చేస్త వస్తారు ఒకరోజు మళ్ళీ ఆ రోజు హల్దీ చేస్తారు నావెల్కి బూస్ సరే మనిషదజు మెహెంద ది అట్లా పెడతారు
ఆ
మళ్లీ థర్డ్ రోజు రీసెప్ రిసెప్షన్ చేస్తారు మళ్ళీ ఫోర్త్ రోజు పెళ్లి చేస్తారు ఫిఫ్త్ రోజు అదే లైక్ బీగరు అంటా అన్నమాటల కట్ సైడ్ వాళ్ళ పెళ్లి కొడుకుయితే పెళ్ళ కుతురు వాళ్ళ సైడ్ పెళ్ళకొడుకు అతే పెళ్ళకొడుకు వాళ్ళ సైడ్ బీగరు అంటారు వాళ్ళ ఇంలకి ఫుడ్ బీగరు వాళ్ళ ఇంటికి ఫుడ్ బీగర్ర్లో పోతాం అట్లో ఫైవ్ డేస్ పెళ్లి చేసుకో సర్లే
అదే బాగా గ్రాండ్ గా చేస్తార మీ ఇంట్లో పెళ్ళి మా ఇంట్లో వచ్చే గే ఓ అట్లా చేస్తే కళకాలం వాళ్ళు బాగుంటారు కదా
వాళ్ళు బాగుంటారు చేసిన వాళ్ళకి తీరుద్దిద్ద
ని నిజమే అవన్నీ అసలువన్నీ చూసు కోవాల ఒకటి కూడా తక్కువ రాకూడదు పెళ్లిలో మెయిన్ వాళ్ళకి భోజ వచ్చినము ఆ అట్లా బాగుండాల అలాగే పలకరింపులు మెయిన్
పలకరితులగాని అనుకుంటారు మళ్ళా భోజనాలు వాళ్ళ కా కావాల్సినంత పెట్టటుకుని తిట్టుకుంటారు ఈ క్యాటరింగ్స్ వాళ్ళు అయితే అసలు సరిగ్గా పెట్టరు స
అవును ఇంకా మనలే పెట్టాల ఇంకా యో అంగరు అందుకు బఫే సిస్టమ్ అయితే బెస్ట్ ఊరికే వడ్డించ చేయడం
ఎవరికి ఏం కావాలో వేసుకుంటారు కానీ అట్లా పెడితే ఏదో లైక్ మర్యాద ఇచ్చినట్టు ఉండదు అదనమాట అందుకే మోస్ట్లీ చాలా మంది అరిటాకులు వేసి అదే బంతి భోజనాలే పెడతారు
అది నిజమే కాకపోతే ఎక్కువ మంది ఉంటే మేనేజ్ చేసే కయల కదా అందరికి వడ్డీ అల్ళంట ఇంకా ఇట్లా బఫే సిస్టమ్ అయితే బస్ట్ మనకి ఏది కాలో అంతే వేసుకోవచ్చు ఎక్కువ వేస్ట్ కూడా అవ్వదన్నమాట
అంత కరెట్ కానీ సప్ప
ఉ మా ఇంట్లో అయితే మోస్ట్ ప్లీజ్ ఆ రెండు అట్లే చేస్తారు వడ్డించడం ఇంకా పెళ్లిఅయితే కిన ఒక రోజ అంతా మెహందీ ఫంక్షన్ ఇంకో రోజు రిసెప్షన్ అని పెడతారు. ఆర్కెస్ట్రా
డ్ గా చేస్తారేమో గాదా
అంటే కొన్ని పెళ్ళిళ్ళు అట్లా మళ్ళీ ఏక్ క్కువ మామూలు అయితే ఇలా సింపుల్ గానే చేస్త స్తరు ఇంకా రిసెప్షన్ నైట్ అయితే పెళ్లి కుతురు పెళ్ళికోడుక్కి పసు పంద ప పట్టి చ్చి
అది ఆ రోజు చేస్తారా మీరు రిసెప్షన్ నైట్ అంట రిసెప్షన్ అయినాక ఆ బలే శాస్త్ర అని చేస్తాం. అంటే గాజుల శాస్త్ర స్త్రం. అన్నమాట సో అప్పుడు అందరు గాజులు ఏసుకుంటారు. ఉన్నోళ్ళు రిలేటివ్స్
అవునా ఓ
హ్ అంత ట్రెడిషన్స్ బాగుంటాయి. వో
అవునండి. అయితే నీ పెళ్లి ఎప్పుడు చెస్సుకుంటావు నువ్వు
నా పెళ్ళ చేసుకున్నాప్పుడు పీలుస్తా లే
అవునా కం బాగా అన్ని వడ్డీయండి.
ఆ
ఇంగా పెళ్ళి అప్పుడు అయితే గిన అప్పగింతలు ఉంటయి. చూద్దాం అప్పుడు బలే ఏడు
ఉ అవును అబ్బాయి సైడ్ ఏం అనిపియాది అమ్మాయి సైడ్ అప్పగింత తలు గాదా చానా పాపం ఏడుస్తారు. ఒక పెళ్ళికి ఏళ్ళింటి మేము మా రిలేటివ్స్ వులో టెన్త్ క్లాస్ అప్పుడు వాళ్ళైతే ఇప్పుడు పక్కపక్కనే ఇల్లు అన్ మాట అబ్బాయిది అమ్మాయిది కానీ ఆక్క ఏడుస్తంది. నేనైతే ఎందుకు ఏడుస్తంది రా స్వామి అనుకోంటి అంటే ఇల్లు పక్కన పక్కనే గాదా దానికి కూడా ఎందుకు ఏడ్చల్ల
అక్క ఎందు గడిస్తా మనకు గాని అలా ఉంటే అదృష్టం అనుకోల్
ఉ
ఇ ఎట్లొ పక్కనే పక్కనే కాబట్టి బాగా స్ ఉంటుంది వాళ్ళ ఇంటికట్లా వెళ్ళచ్చు మేలు అయినా కొద్దిగా అట్లా దూరం ఉంటేనే మళ్ళీ ప్రతి విషయము వాళ్ళ అమ్మ వాళ్ళకి చెప్పడం ఉ ఏమో వాళ్ళ బాండింగ్ బాగుందేమో
ఇకక మీ కల్ ఏమేమి మనిప్పొస్తారా ఏమేమి
వండిస్
అన్నీ పెడదాం స్వీట్ పోలీలు అన్నం సాంబార్ అంటే ఒక్కొక్కరు ఒక్కో మెన్యూ చేపిస్తారు అన్నమాట ట బాగా ఉన్నోళ్లయితే మంచిగా పలావ్ పుదీనా రైస్ ఆ రైస్ ఈ రైస్ అని జేపిస్తారు లైక్ మినీ ంగా ఉన్నాళ్ళు అయితే కొంచెం చిన్న చిన్న వంటకాలు
ఊరికే పప్పన్నం రసం పెరుగు చిత్రాన్నం అవే గదా
ఆ కడుపు నిండల్ల అది ఏం లేదు అవును
ఏదో ఒక
అంత పెట్టడం కంటే మనస్ఫూర్తి ర్తిగా కడుపు నిండా తినే దాకా పెడితే బాగుంటుంది
అవును అది కూడా నిజమే
ఉ
ఉ ఇంకా ఆ ఆ మీరు ఎప్పుడు పెళ్ళికూ పెళ్ళికొడుకి సైడ్ ఆ పెళ్ళికూతురు సైడ్ ఆ వెళ్ళేది
సైడే ఉన్నాం పెళ్ళికొడుకు సైడ్ ట్రై ఎప్పుడు చూడల అంతేనేే చిన్నప్పుడు మా మామ వాళ్ళ పెళ్ళిళ్లు చూసా బట్ గుర్తుల
అవునులే పెళ్లి కూతురు సైడ్ ఏనా మోస్ట్లీ మ్ పెళ్లి కూతురులు బలే ఉంటారు కదా అప్పుడు పెళ్ళయిన కొన్ని రోజులకి వాళ్ళ ఫేస్ లో కల ఉంటుంది కదా మొన్న రష్మికా విజయ్ దేవరకొండా పెళ్లి అయింది
హా చూసా
చాలా బాగా చేసుకున్నారు కదా వాళ్ళు అసలు
ఉ అవును చానా బాగున్నున్నారు వాళ్ళు
వాళ్ళది విజయదేవరకొండ వాళ్ళది రాజులు కు టు అంట కదా
అందుకో వాల్ అట్లా రెడీ అయినారేమో.
అవున అస్సలు వాళ్ళు. అట్లా రెడీ అయ్యి చూస్తండి నాకు.
అంటే ఇప్పుడు దాకా అట్లా ఎవరు పెళ్లి చేసు చల్లబడు. అంత యునీగ్గా. మొత్తం ని శివపార్వతుల్ల ఉన్నారు.
బస్సు ఏ
మ్
ఉందా వాళ్ళు అసలుందా వాగా. ఆ పెళ్లి చేసేసుకొని రిసెప్షన్ కి. సెలబ్రిటీస్ అంత పిలిచినారంట కదా.
ఆ అవును. మంచిది అట్లే, పెళ్ళికి మన వాళ్ళు తెచ్చేసి రిసెప్షన్ గ్రాండ్గా చేస్త కోడం.
ఆ ఆ రెసెప్షన్ కి ఎ టీయరూ ఎందుకు రాలేదు.
పిలిచలేదేమో.
ఆ అంటే మేబి. ఇది వాళ్ల సినిమా దాంతో బిజీగా ఉంటారేమో
చె సపరేట్ గా ఏమన్నా విష్ చేసింటారు. మీ ఎన్టీఆరే కదా అంత మాత్రం ఆమాత్రం తెలుసుకోలేడా.
ఏమో మేబి. అదే మహేష్ బాబు వాళ్ళ అయితే వాళ్ళ వైఫ్ కూతురు బాగోచ్చింది.
మ్మ్ ఇండస్ట్రీలో అందరూ రామ్ చరణ్ వాళ్ళు రాలేదు కదా. ఆ వచ్చిఉన్నాడు అనుకుంట
రామ్
ఉపాసనాన ఎవరైనా చిరంజీవి వాళ్ళ ఎవరు రాలేదు. ఎక్కడ వచ్చిన్నారు. వాళ్ళ ఫ్యామిలీలు ఎవరు రాలేదే.
అవునా ఉపాసన వచ్చిందేమో. ఆ అనుకుంటా.
ఏమో
ఆ అ రాజ కుటుంబం ఉందా
అ
ఉ మీ దంతో అట్లా ఎవరన్నా ఉన్నార రాజుల కుటుంబం
మా ఇంటి పేరు దొడ్డ రాజు
అవునా అయితే నువ్వు కూడా అట్లా పార్వతి లాగా వేశం వేసుకుంటావా
అట్లా కలర్ వేసుకుంటా
అయితే ఈసారి నువ్వు ఎలాగ వేసుకుంటావ అంటే ఆ
సరే కృష్ణని ఎదుకు ఎష్టస్త ఫచర్ లో అప్పుే
ఉం సరే మరి బాయ్
మరి అది పెట్టేదా
ఉంటా